అ ఏం చెత్తలు
అ ఎంలే ఎంలే కాలీ
మీకెల్ వనుందా
మ్
వనుందా మీకేలీ
లేదు లేదు మీ సైడుందా
ఆ మా దగ్గర ఇప్పుడే స్టార్ట్ ఆఇంది
అవునా
అఓ
ఆ కడ ఎం లేదు
ఆ చాపల్ పట్ట పోతార మీరు
ఆ
చేపలు పట్ట పోతరా
చపల అంటే ఎప్పుడు
వానకాలం
వానకాలం పోతాం
టే ఎవరు ఫ్రెండ్స్ ఆ ఫ్రెండ్స్ అ లేకపోతే పోతం
కని ఫ్రెండ్స్ తోని అది ఎప్పుడోసారి పోతాం కానీ ఎక్కువ మ మా డాడీతోని పోతా
వేరోతిట్లుతాయి చెర్ల పోయి పడుతాంటే అలు అలుక్కడికి పోయ పడుతాంటే
అ
అ
ఫస్ట్ ఫస్ట్ అలుగు పోసిన్నడు మస్తు పడుతాయి అప్పుడు మస్తు అనిపిత్తది
అ
ఇగ తర్వాత నైట్ టైమ్ లో పోతాం ఎక్కువ
కట్టెల్తో కొడుతంటే వేర్ ఉరికిపోయి కట్టెల్తోన్ కొడుతాంటే వేరే ఉంటది
మ్ అవును
పెద్ద పెద్ద చేపలు పడుతంటే ఎం త్రిల్ ఉంటది
మ్ చెప్పాలేం పడితే పెద్దయి పడొచ్చు లేకుంటే అసలే పడకపోచ్చాయ్యి చెప్పా మన లక్ బట్టది
నీకు ఏ చెప్పాలంటే అంటే ఇష్టం చానా
కొర్రమిన్
ఓ కొర్మమీనా
మ్ అయ్యాయితేనే మంచిగా చికెన్ ముక్కున్నట్టు ఉంటాయి మంచిగా
మ్ అద్ ముల్లులుండవ్ మంచిగ మంచిగుంటదది దాన్ని ఫ్రై చేసుకోని తింటే మస్తు ఉంటది
ఫ్రై కాదు చారైనా మంచిగనే ఉంటది కూర వండిన కుడా మస్
మ్ చార్ మంచిగానే ఉంటది కానీ ఫ్రై అయితే ఇగ మంచిగుంటది
నేను మా డాడీ పోతే నైట్ టైం ల పోతే అయ్యే పడుతయ్ ఎక్కువ మస్తు పడుతై
కొర్రమీన అయ్యి ఎక్కువ నైట్ టైమ్ ల తిరుగుతాయి వలకు పడవయ్యి ఓన్లీ గళలకు పడుతాయి
మేము మ నార్మల్ వళ ఉంటది ఆ వలతోని పడుతాం మసుంటయి అవి వాల్ మ్ మ్ ఇక నైట్ టైమ్ లో పోతే నైట్ టై లో లైట్ పట్టుకొని పోతే
అ
దొరుకుతాయి ఐదు పీరే ఒక్కొక్క రోజు ఒక్కటి రెండు మూడు నాలుగు ఎదుగుత దొరిత ఒక్క రోజు దొరికిన రోజు మంచిగా
ఓహో
మీరు ఓతరా
ఆ పోతాం అయితే ఈసారి మా డాడ్ తో పోలె కాన్ వాళ కొరమ ఒకటే కొరమీన్లు మత్ర ఇ అటు కాదు ఇది కాని నాకి తెచ్చింది నే
ఉహు ఎంతన్నది మరి
ఎంతన్నగాని దీవుకుల
ఆ ఇంక ఎక్కడ బట్టింది నాయి
ఇంకా మాచెరువు ఉంటది చెరువులో ఆళగు పొతాన్నే వ
కట్ట కట్టిళ్లతోని కొట్టిరా లేకుంటే పట్టీర్రా
తోనే బట్టి కట్టుతో కట్టీలు పెడదాం అంటే అప్పుడు దొరకలే వరతో బట్టి నీళ్ళు బాగా డుతారుతోనేటి రోజు ఒకటి
ఉహు
మీరు
మీ అలతనే పడుతం ఇడ అట్లనే పోతాయ్ కోతులు
ఉ
డాడ్ తోనే పోతాయ్ ఎక్కువ
తాన్ మన్ పోంది ఇద్దరు ముగ్గురు పో పడతాయి చాలా మంది పడతయి పోయిలు అనుకో పడవు అసలు
మీ ఇద్దరే పోతాయి ఎప్పుడైనా
ఆ
ఇద్దరం పోతే ఒక్కడు పడ్డపోతే మాక అయితది వేరేటోళ్లను తీసుకపోతే ఒక్కడు పడుతది దాని తెలుస ఏమయితది ఇంకా
ఇంకా మరి ఈసారి పోతారా మరి
ఏమో ఈ ఇయర్ ఎట్లుంటదో సిచువేషన్
మీసైడ్ సింతకాయలు కాసినయ
హు
ఎక్కడ
అర్ధం కాలే
చింత కాదు
చింతకాయలంటే మాకేంలో చెట్లు కాత్తే మాకు లో చెట్లు మా బాయ్ కాడ ఉండే కాని ఇగ కోతులు వత్తన్నాయని చెప్పి కడ్ చేసిన్రు వాటిని
ఆహా మా సైడ్ ఉంది అని కోతులు కోతురు కాని ఉంటారు
మ్ హు
మ్ కొడుదాం అని పోతే మమ్మల్ నే మమ్మల్ నే బె
మ్ హు
అ కుక్కలన్న ఉంటాయా మీ సైడ్ కుక్క కుక్కల చుస్ స్తె పేలుద్దామంటే కుక్కల మీదికే కూరుకొత్తయి కోతులు
మా సైడ్ ఉంటై కుక్క ల్ కాని ఈ ఊరు కుక్కలు వేస్టే మా ఇంట్ల ఉండే ఒక కుక్క ఫస్ట్ల అది చనిపోయింది ఈ మధ్యల్నే కాని కుక్కల్ని అది కోతుల్ని మస్తు భయపడుతది అదే నా చిన్నట్టి నుంచేలీ ఉంటాంది అది మొన్నమొన్ననే చనిపోయింది కానీ కోతుల్ని సుతే ఆగకపోయేదది మీయ్యో మ్ ఇగ అది కోతులున్నప్పుడు మా డాడీ గినుక పక్కన ఉంటే కతమే ఇగ దానికి అస్సలే ఆగదు గైడ్ టు సంపూతది గుతాం బుర్ కుక్కే కాని ఊల్లనే తెచిన్నం గానీ బోరు కుక్క అది అసలు కోతుల అయితే ఉత్స ఉత్స పోపిత్తది గోరంగా బయపట్టితది
జామకాయలు ఉన్నాయ ఈసారి ఈ సైడ్ మీ కాడ
ఉంటాయి మాకో చెట్టు ఉన్నది జామ చెట్టు ఉన్నాది మా కాడా ఇగ దానికే ఫుల్ ఉంటాయి కాతే అది ఏప్పుడు ప్రతిీ సీజన్ కాత్తది ఆ జమ చెట్టు
ఓ
ఎందుకో ఏమో గానీ ప్రతి సారి కాస్తాది ఆది ఎప్పడికి ఇప్పుడు చూసిన జామకాయలుంటయి ఆ కాష్ ఎప్పుడు చూసినా జమకాయలు ఉంటాయి దానికి దానికి నీళ్ళు పోతే ఎప్పటికి ఎప్పుడు చూసినా జామకాయలు ఉంటాయి దానికి ఇగ
ఎండకాలం వానకాలం చలిికాలం
మ్ ఏ కాలం అని ఉండదు ఎప్పుడు ఉంటేనే ఉంటయి దానికి
మ్ హు
కాపోతే సీజన్ ఉన్నప్పుడు చాలా ఉంటాయి సీజన్ లేయినప్పుడు తక్కువ కొంచెం
మ్
అంతే ంటే ఎప్పటికి అది హౌస్ దగ్గర ఉంటది దానికి ఎప్పుడికి నీళ్ళు పోతాయి ఎప్పటికి కత్తది మ్
జామకాయలు బాగుంటాయి అంటే ఉప్పేసిల్ల లేపోతే అయి మీరు పెట్టిల్ల అదే పెరిగిందా
చెట్టు అది రోడ్ సైడ్ పెరిగింది రోడ్ పక్కనున్నది మస్తు ఉంటే కాయలు దాని జామ్కాయలుతే తీయ్యగా మస్తుతుంటాయి. ముకుందా మరి జామచెట్టు ఇంగ ఏమన్నా
జామ్ చెట్ట అంటే మా ఫ్రెండ్ వాళ్ళే ఉండ అక్కడిక తింటే మ వాళ్ళు ఏమనరు మన ఇష్టం ఇగ చ్ మనదే చెట్టు అన్నట్టు గా
ఉహ్హ
ఎప్పుడు పడితే అపుడు తినోచ్చు.
మ్హ
ఉ ఇది మా ఫ్రెండ్ వాలే ఇంగే మాడ బోయ్ ఇష్ట ఉన్న బోయ్ ఇష్ట తినచ్చు ఇష్టంన్న పడిచ్చు మన మనధి అన్నట్టు
హ్మ్మ్ ఇంకా
చెప్పల్స్ ఇతే కాయలా వీళ మారన్ మధ్యనా
ఈతకాల కంటే అప్పుడు పోయినాం ఫస్ట్ ల ఇప్పుడు అన్నీ ఏండి పినాయి గానీ ఫస్ట్ లో పోయినామ్ మస్తు ఉండే ఈ నల్ల ఈత పళ్ళు అయితే అవి మస్తు ఉంటాయి చిన్నవీ ఉంటాయి చూడు అవి అయితే మాస్తుంటాయి. వాడి నేను ఎక్కువ
చిన్నగా బలగా ఉంటే మస్తగే ఉంటాయి చిన్న ఈత పన్లు అని ఏమో అంటారు వాటినీ
హ్మ్మ్ మరీలా ఉంటాయి
ఉ
ఇ ఈ పెద్దవాటితోనే మస్తుంటే
ఆ అవును మంజుడేరు మాగిన్ దొరుకుతాయ్ చిన్న ఈత పళ్ళు, పెద్ద ఈత పళ్ళు దొరుకుతాయి. చిన్న ఈత పళ్ళు చూద్దామన్న దొరుకతలేదు మాకి
మాసలు ఉంటే అక్కడక్క
అ
అంటే గాని రేదు ఎక్కువన్నావ్ కూడా
ఉంట అభ మసరండి తినాలసరవాయి
ఇప్పుడు సీజన్ అయిపోయింది తెలితుందికుండా ఇప్పటిరకు
అ మళ్ళ ఇగ మళ్ళ మళ్ళ ఎండ కాలం
ఉమ్
ఉ
ఇంకా
ఇంకా మరి
ఇక్కడ ఆడుతార మరి
ఆడతాం మీరు ఆడతార?
వచ్ ఇప్పుడదాక ఆడినం ఇప్పుడే బంద్ చేసినం ఇగ
ఆహ
చాలా ఎత్రన్ ఇప్పుడే ఇప్పుడే మనం చూసిన
ఇంకెడు వేలు మ చతలక్ష
ఏటి లేదుని ఎండ కొడతాను గద కొంచం ఇప్పుద కారణం
ఆహు
ఒ
సరే మరి బాయ్
చ్చరే మ